హాయ్ ఎలా ఉన్నావు
నేను బాగున్నాను
ఎప్పుడొచ్చావ్ మాలికి
ఇప్పుడే వచ్చాను ఎంతసేపటి నుడి
దాదాపు పది నిమిషాలు అయ్యంది ఈ రోజు ఏం వద్దన్న
నాకు కొత్త షూస్ కావాలి నీకు
నాకు ఒక జాకెట్ కొనాలని ఉంది చలికాలం వస్తుంది కదా
సరే ముందుగా షూ షాప్ కి వెళ్దామా
గడ ముందు రెండు ఉంటాయి
ఈ షూస్ ఎలా ఉన్నాయి
ఇడే బాగుంది కానీ ఇక్కడే కొంచెం ఎక్కువగా ఉంది
అయితే ఈ బ్లాక్ కలర్ షూస్ చూడు
అవి చాలా స్టైలిష్ గా ఉన్నాయి ట్రై చెయి
సరే
చాలా కంఫర్ట్ గా ఉన్నాయి
అవును నీకు బాగా సూట్ అవుతున్నాయి
ధర ఎంత ఉంటుందో చూద్దాం
క్యాక్ ప్రకారం రెండు వేల ఐదు ఐదు వందల రూపాయలు ఉన్నాయి
కొంచెం ఖరీదు ఎక్కువ ఎక్కువ ఉంది
కానీ క్వాలిటీ బాగుంటే కొనడం మంచిదే
నిజమే సరే నువేం తీసుకుంటాను
ఇప్పుడు నా జాకెట్ కోసం మరో షాప్కిి వెళ్దాం
ఈ జాకెట్ చాలా బాగుంది
అవును కాని కలర్ నచ్చలేదు
ఈ బ్లూ కలర్ ఎలా ఉంది
వావ్ ఇది చాలా స్టైలిష్ గా ఉంది ఎలా ఉంది
చాలా బాగుంది నీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది
నిజంగా
అవును ఖచ్చితంగా తీసుకో
సరే ధర ఎంత
పద్దెనిమిది వందల రూపాయలు
ఓకే ఇది సరైన దారే
పేమెంట్ కార్డ తో చేస్తాము.
తో చేస్తాను.
షాపింగ్ పోత అని చెప్పి ఇప్పుడు ఎమిచేద్దాం
చాలా ఆకలి వేసింది. ఫుడ్ కోర్ట్ కి వెళ్దాం.
మంచి ఐడియా పిజ్జా తింటావ
అవును పిజ్జా మరియు కూల్ డ్రింక్ తీసుకుందాం
ఈ రోజు షాపింగ్ చాలా ఫన్ గా జరిగింది.
ఇంగ్ చేస్తే ఇంకా ఎంజాయ్ అవుతుంది.
కచ్చితంగా నేను బాగా హ్ ఈ మధ్య చాలా బిజీగా ఉన్నావు
హే ఏం బిజీ చదువులేక పని
చేం ఉదయం క్లాసులు సాయంత్రం పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను
హొ చాలా కష్టపడుతున్నావు అనుకుంట అలసటగా ఉం
కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది
మంచి విషయం ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తావు.
సాధారణంగా సినిమాలు చూస్తాను. లేదా మ్యూజిక్ వింటాను నువ్వు
నేను ఎక్కువ క్రికెట్ ఆడతాను. వీకెండ్ లో ఫ్రెండ్స్
చలా బాగుంది నేను కూడా చిన్నప్పుడు చాలా క్రికెట్ ఆడేదాన్ని
మరి ఇప్పుడు ఎందుకు అడటం లేదు.
టైం దొరకడం లేదు. కానీ మళ్ళీ ఆడలీ ఆనిపిస్తుంది.
అప్పుడు ఈ వీకెండ్ మా టీం తో రా కలిసి ఆడుదాం.
మంచి ఐడియా తప్పకుండా వస్తాం
సరే ఇంకా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు.
అందరు బాగున్నారు. నాన్న ఆఫీస్ వెళ్ళారు. అమ్మ ఇంట్లోనే ఉంటుంది.
నా ఇంట్లో కూడా అంతే అమ్మా ఇప్పుడు నాకు చదువు మీద దృష్టి పెట్టమంటుంది.
ప్రతి అమ్మ అలా చెప్తుంది.
నిజామే కానీ కొన్ని సార్లు ఫ్రెండ్స్ తో గడపడం కూడా అవసరం
అవును ఫ్రెండ్స్ ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది. తగ్గిపోతుంది
ఖచ్చితంగా గత వారం మేము అందరం కలిసి పిక్నిక్కిి వెళ్ళాం.
ఉహ్ కా ఎక్కడికి వెళ్ళారు.
దగ్గర్లో ఉన్న ఒక పార్క్ కి అక్కడ చాలా ఫన్ చేసాం
ఫోటోలు తీశారా
తర్వాత నీకు చూపిస్తాను.
బాగుంది. నా ట్రావెల్ నాకు ట్రావెల్ అంటే చాలా ఇష్టం.
అయితే సెలవు లులో ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం.
అవును లేద బీచ్కి వెళ్దాం.
హిల్ స్టేషన్ చల్లగా ఉంటది.
హీల్ స్టేషన్ నా బీచ్ అయితే సన్ సెట్ చూడడం చాలా బాగుంటుంది.
సరే తర్వాత అందరం కలిసి ప్లాన్ చేద్దాం.
చాలా రోజుల తర్వాత ఇలా మాట్లాడడంం చాలా ఆనందంగా ఉంది.
నాకు కూడా ఇలానే అలాగే కానీ అనిపిస్తుంది.
హ్మ్ ఇంకేంటి విషయాలు అందరూ బాగున్నారు.
అందరూ బాగున్నారు.
ఈ రోజు ఉదయం బయటకి వెళ్ళినప్పుడు వాతావరణం చాలా బాగుంది అనిపించింది. నీకెలా అనిపించింది.
బాగే అనిపించింది బాగెనిపించింది ఉదయం గాలి చల్లగా మరియు తేలికగా ఉంది.
అవును, ఉదయం సూర్యుడు కూడా మెల్లగా ఉదయించాడు. ఆ సమయంలో వాతావరణం చాలా అ ఆహ్లాదకరంగా ఉంటుంది.
కానీ మధ్యాహ్నం అయ్యేసరికే పరిస్థితి పూర్తిగా ఇబ్బందిపెడుతుంది.
మధ్యాహ్నం సమయంలో ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా వేసవి కాలంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు బయటికి వెళ్లడం కష్టంగా ఉంటుంది.
ఆ సమయంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉంటుంది.
వాతావరణం అంటే కేవలం వేడి లేదా చాలి మాత్రమే కాదు, గాలి, మేఘ లు, వర్షం, తేమ ఇవన్నీ కలిపి వాతావరణం అవుతుంది.
చాలా మంచి విషయం చెప్ నిజంగా వాతావరణం మన జీవితంలో చాలా ముఖ్యమైనది.
అవును, ఉదాహరణకు రైతుల జీవితం వాతావరణంపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది.
వర్షం బాగా పడితే పంటలు బాగా పండుతాయి కదా.
కానీ వర్షం లేకపోతే రైతులకు చాలా నష్టం దొరుకుతుంది. అండి
అందుకే రైతులు ప్రతి రోజు వాతావరణ సమాచారాన్ని గమనిస్తూ ఉంటారు.
అవును, రైతులు ప్రతిరోజు వాతావరణాన్ని, సమాచారాన్ని గమనిస్తారు.
టీవీ, మోబైల్ యాప్ ద్వారా వాతావరణ సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు.
హలో!
అవును, ఇప్పుడు టీవీ, మొబైల్ యాప్స్ ద్వారా వాతావరణం సంగతి తెలుసుకోవచ్చు.
మన దేశంలో ప్రధానంగా మూడు ఋతువులు ఉంటాయి.
అవి ఏంటి ఏంటివో చెప్పావా.
చలికాలం, వేసవికాలం, వర్షా
చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. వేసవ కాలంలో మా మాత్రం ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది.
అందుకే వేసవిలో నీళ్ళు ఎక్కువగా తాగాలి.
అవును, నీళ్లు తాగడం వల్ల శరీరంగా చల్లగా ఉంటుంది.
అలాగే, పండు కూడా తినాలి.
పండు మామిడి, దోసకాయ లాంటి పండులు వేసేవిలో చాలా మంచివి.
వర్షాకాలం నాకు చాలా ఇష్టం. ఆ సమయంలో ప్రకృతి చాలా ఆనందంగా ఉంటుంది. అందంగా ఉంటుంది.
అవును, చెట్లు మొక్కలు అన్నీ పచ్చగా కనిపిస్తాయి. తాయి.
కానీ ఎక్కువ వర్షం పడితే వరదలు కూడా వస్తాయి
నిజమే అందుకే ప్రకృతిని కాపాడుకోవడం చాలా అవసరం
చెట్లు ఎక్కువగా నాటితే వాతావరణం కూడా సమతుల్యంగా ఉంటుంది
అవును చెట్లు గాలిని శుభ్రం చేస్తాయి
సమస్య కూడా పెరుగుతుంది
గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి అంటే ఏమిటి
అది ఎందుకు జరుగుతుంది
చెట్లు నరికే వేయడం కాలుష్యం పెరగడం వలన
అందుకే మనము ప్రకృతిని రక్షించాలి
తగ్గించాలి
హ్మ ఇప్పుడు మాత్రమే భవిష్యత్ లో మంచి వాతావరణం ఉంటుంది
ఇష్టమే మేడం
చాలా మంచి విషయం చెప్పావు సరే ఈ రోజు వాతావరణం గురించి మనం చాలా విషయం చెస్ విషయాలు తెలుసుకున్నాం హ్మ ప్రపృతిని మేము కాపాడుకుంటే అంత మంచిది ఇంకేం చేస్తున్నావు ఏంటి విషయాలు తిన్నా